హలో
నేన్ బాగున్న నువ్ ఎలా ఉన్నావ్
నేను గూడా బాగున్నా ఏం చేస్తున్నావ్
ఏం లే దు ఇలానే ఈ రోజు కాలేజ్ లో ఒక అసైన్మెంట్ ఇచ్చారు అదే చూసుకోని ఉన్నా నువ్వు
నీ ఒకటి తెలుస ఈ రోజు ఏం జరిగిందంటే మొన్న రీసెంట్గా గోరింటాకు పీక్ కొనొచ్చనా పైకి పైనుంచి పీక్కోనొచ్చింటే ఇంక మిక్సీలో వేసి గ్రైండ్ చేద్దాం అనుకున్నా కానీ ఆ మిక్సీ జార్ ఏమో ఇది చెడిపోయింది ఇంగా అట్లే ఎత్తి పెట్టేసిన ఆ ఫ్రిడ్జ్ లో గోరింటాకు
మ్మ్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మన లైఫ్ లో
మ్మ్ మ్మ్ అవును ఇంకోటి ఏం జరిగిందంటే ఆ మిక్సీ జార్ ఇది చెడిపోయిందని చెప్ చెప్పాకదా సో ఈరోజు వంట చేసిన ఇంగా టమేటా కొత్తిమీర ఇంగా మిరపకాయి నేను గ్రైండ్ చేయాల్సిన అవసరం వచ్ చిన్నకి రోజు అది లేదని రోకిల్లో గ్రైండ్ చేసానా అదంతా కొత్తది అది రోకిలి అంతా ఏంది స్టోన్స్ స్టోన్స్ వచ్చేసినాయి అంతా ఊడి
అయ్యో ఇలాంటప్పుడే మాకి ఒక అదే మిక్సీ చానా గుర్తొస్తుంది లైక్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది కదా?
ఉమ్ అవును ఏంటి? మెయిన్గా ఫ్రిడ్జ్తో ఫ్రిడ్జ్ అయితే ఇంగ మెయిన్ ఇంపార్టెంట్ ఇంట్లో
ఎలక్ట్రిసిటీ కూడా మెయినింపార్టెంట్ ఫస్ట్ అది లేకప్ పోతే చానా పనులు క కష్టంమైపోతాయి అసలు
ఉమ్ అవును నిజమే ఇంగా ఫ్రిడ్జ్ ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమన్నా ఫుడ్స్ ఏమన్నా మిగిలిప్ పోయినా కూడా మనం ఎత్తి పెట్టొచ్చు అన్మాట నైట్కో లేకుంటే ఆఫ్టర్నూన్కో తినేకి ఇంకా వెజి టేబుల్స్ ప్రిజర్వ్ చేసుకునేకి వీటిక అన్నిటికీ హెల్ప్ ఐతుందన్నమాట ఫ్రిడ్జ్
ఇదంతా ఒక అంత అంతుకుంటే ఇంకా నెక్స్ట్ సమ్మర్లో కోల్డ్ వాటర్ కోసం చాలా మెయిన్ అది చూస్తాల్ ఫ్రిడ్జ్
ఉమ్ అవును కానీ మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ యూస్ చెయ్రు ఎంతసేపు మట్టికుండా దాన్ కింద ఇసుక వేసి దాన్కి ఒక క్లాత్ కట్టి దాన్కి కొంచెం వాటర్ వేసి ఎంత చల్లగా ఉంటాయో తెల్సా
అవును అది కూడా చాలా బెటర్ ఆప్షనే
ఉమ్ ఇంగా ఫ్రిడ్జ్ ఇం ఫ్రి డ్జ్ ఇంగ పక్కన్ పెడితే ఇంగ వాషింగ్ మిషన్ పా
అవును క్లోత్స్ వాష్ చేయడానికి చాలా టైమ్ సేవ్ అవుతుంది ప్లస్ భిన్నే కూడా అయిపోతుంది
అవును నాకు అసలు అర్థమే కాదు తెలుసా ఆ వాషింగ్ మిషిన్ లో ఎ బట్టలు వేస్తారు నీళ్ళు వేస్తారు రౌండ్ తిప్పితే బట్టలు ఉత్తికిపోయిన ట్టేనా
ఔను అంతే అది అంతా ఆటోమేటిక్ మిషిన్స్ అలానే చేస్తాయి అంటే వాటర్ అసలు వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చేగలుతాం మేం దానికి
ఉమ్ ప్చ్ కానీ నాకసల్ ఆ వాషింగ్ మిషిన్ సిస్టమే ఇష్టం లేదు తెల్సా నాకేం అంతగా అర్డం గాదసలు దాంట్లో ఏమంతగా ప్చ్ మర్కలు కూడా పోవు
ఉమ్ అవును అదీ పోయే కానీ అమ్మ వాళ్లేంచేస్తారంటే అలా ఎక్కువ మర్కలు ఉండే బట్టల్ని ఫస్ట్ వాళ్ళు చేత్ త్తో ఇది చేస్కొని మల్లేస్తారు వాషింగ్ మిషిన్ లోకి
ఉమ్ నిజమే ఇంకా మైక్రోఓవెన్ గూడా ఈ చానా యూజెస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇళ్లలో ముందు అంటే చానా తక్కువ ఈ మధ్య కాలంలో మా క్రో ఓవెన్ కరెక్ట్ గా ఉండల్ల మంచిగా ఉండల్ల
అవును మెయిన్ గా ఫుడ్ హిట్ చేయడానికి కొన్ని డిషెస్ కుక్ చేయడానికి యూస్ చేస్ స్తారు కదా అది చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ అది కూడా
ఉమ్ నౌను ముందంటే ఇంగ కట్ల పొయ్ల మీద చేస్తాండ్రి ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్ చేస్నయ్ విన్నావా నువ్వు?
అయ్యో ఇది గ్యాస్ ప్రాబ్లమ్ అదే ఒ గ్యా సిలిండర్ ప్రాబ్లం వొచ్చినప్పడ్నుంచి ఇండక్షన్ స్టవ్లు ఎక్కువ ఐపోనాయ్ కదా?
ఊ ఉ అవును నేను కూడా ఒకసారి చూశ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నింది కొందామంటే
ఎలక్ట్రిసిటీతో కుక్కింగ్ చేయొచ్చు అని చెప్పి చానా మంది ఇంకా దాని వెనకాలే పడిపోతున్నారు
ఉ అవును ఇంగా రైస్ కుక్కర్ కూడా వచ్చింది కదా అదేందో కొత్ తగా ముందు నుంచి ఉందిలే
అవును రైస్ ఆటోమేటిక్ గా కుక్ అవ్ పోతుంది ఆ కుక్ అయిపోతుంది దాంట్లో
నవును ఏందో ఒక గ్లాస్ బియ్యం కి రెండు గ్లాసులు వాటర్ పోసేస్తే ఇంగ అదే కుక్ అయిపోయి అదే ఆఫ్ అయిపోతుందట
ఎలక్ట్రిక్ కెటల్ కూడా చాలా యూస్ ఫులే కదా
ఉ ఉ నవును నిజమే ఇప్పుడు హాస్టల్స్ లో ఉండే వాళ్ళకైతే చానా యూస్ఫుల్ వాళ్ళు మ్యాగీ చేసుకుంటరు ఏమైనా చిన్న చిన్న కర్రీస్ ఎగ్ కర్రీస్ టీ అంటా కాఫీ పాలు వేడి చేసుకోడం పాయసం చేసుకోవడం ఇవంతా చేస్తా అంటారు
ఆ అవును అవును ఇంకా ఐరన్ క్లాత్ త్ కి ఎలక్ట్రిక్ ది వచ్చింది చూసినావా ఎంత నీట్ గా యూస్ చేస్ తరు కదా అన్ని నీట్ గా అయిపోతాయి కూడా అవి
అవును అది కూడా నిజమే ఇవంతా కాకపోయినా ఇప్పుడు మనమైతె చేతు తో చేతుల్లో పరక పెట్టుకొని ఊడ్చుకుంటన్నాం బయట కంట్రీస్ లో ఇంగ ఎవరైనా రిచ్ పీపుల్స్ ఉంటే వాక్యూమ్ క్లీనర్ ఉన్ టుంది గాదా అంతా వాటితోనే ఉ అవును సీలింగ్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ అసల్ డైలీ యూస్ లో ఉంటాయి కదా
ఓన్లీ సమ్మర్ లో అయితే చాలా యూస్ ఫుల్ కదా ఈ రెండు
ఉ అవును ఎందో జర్మనీలోన యూరప్ లోన ఎందో అసలు రోడ్స్, రైల్వే ట్రాక్స్ ట్రాఫిక్ లైట్స్ ఇవన్నీ మెల్ట్ అయిపోతాన్నాయంట కదా అంత వేడి ఉందంట అక్కడ
ఉ ఇంకా ఇండియాకొస్తే అయిపోయినట్లే ఇంకా మేమంతా
ఉమ్ రీసెంట్గానే చూసా నేను ఈరోజే రీల్స్లో చూసా అసలు వెల్ట్ అయిపోయి చేతిలో బాల్ లాగా వచ్చేస్తాన్నయి ఇంగ వాళ్ళందరూ ఏసేసి కొనేకి అంత ఒకేసారి వెళ్తార్ అన్ మాట
అవున్ లే చే చి అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది మెయిన్ గా రూమ్ ని చాలా కూల్ గా టేన్ చేస్తుంది అండ్ నాకు తెలిసి ఏ కూలర్స్ కూడా దీంతో పాటు చానా ప్లేసెస్ లో యూస్ ఫుల్ అవుతాయ్
ఉ అవును నిజమే క్లైమేట్ ని బట్టి చూస్ చేస్తారు
ఉ ఇంకా వాటర్ ప్యూరిఫయ్యర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా
ఉ అవును అందరూ తెచ్చి ఇన్స్టాల్ చేసుకునే ఏస్తున్నారు ఎవరు ఈ క్యాన్స్ తో పడే వాళ్ళు వాళ్ళు ఒక రోజస్తే ఒక రోజు రారు వాళ్ళకి ఇచ్చేకి చేంజ్ వెతు కునేకి సరిపోతా ఉంటుంది
అండ్ అది క్లీన్ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ జేస్తుంది
ఉమ్ అవునింగ మెయిన్గా గీజర్స్ అయితే చానా యూస్ఫుల్ వింటర్ టైమ్స్ లో సమ్మర్ లో మనం ఏట్లో వేడి వేడిగా ట్యాంక్స్ లో నుంచి వస్తాయి కాబట్టి స్నానాలు చేసు కుంటాం ఇంగ వింటర్స్ లో అయితే చె ఏమన్న కాల్లు కడగాలంటే కూడా వేడి నీళ్ళు ఉండాల్ల అ వేడి నీళ్ళు రావాలంటే ఇంకా గీజర్స్ ఇన్స్టాలేషన్ లో ఉండాల
అది నిజమే హాట్ వాటరనేది ఇన్స్టాంట్ గా ఇస్తుంది మెయిన్లీ నాకు తెలిసి ఆ హిల్స్ ఏరియాస్ లో ప్లడ్స్ నార్త్ సైడ్ ఈ గీజ సనేట్వి చాలా కంపల్సరి
హుమ్ అవును అసలెందుకంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది ప్లస్ వాళ్ళు హీ ట్ హీట్ ఇది హీ టీర్ ప్రొవైడ్ చేసే గీజర్స్ కూడా తెచ్చి పెట్టుకుంటా ఉంటారు హాల్స్ లో
అవునది నిజమే
ఉమ్ ఇంగ మెయిన్గా మనకి అసలు ఇంట్లో మెయిన్గా ఉండాల్సిందంటే టీవి చిన్న పిల్లలతో సహా పెద్ద పిల్లలతో సహా చూస్తారు
అవును ఎంటర్టైన్మెంట్ అనేది చాలా కంపల్సరి కదా
ఊమ్ అవును దాంట్లో పెద్దొళ్ళుయితే న్యూస్ చూసుకుంటరు ఇంగ కొంచం అడల్ట్స్ యంగ్ స్టోర్స్ అయితే మూవీస్ స్పోర్ట్స్ య్యే ఎక్కువ చదివుపిచ్చున్న వాళ్ళు ఇంగ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ చూస్తా ఉంటరు అన్ని అవైల బ్బుల్లో ఉంటై దాంట్లో
హుమ్ అవునింకా స్టూడెంట్స్ కి ఇంకావ వర్క్ చేసే వాళ్ళకి కార్పరేట్ ట్ ఏరియాస్ లో వాళ్ళకి ల్యాప్టాప్ అని కంప్యూటర్ చాలా ఇంపార్టెంట్ కదా
అవును చానా యూస్ఫుల్ స్టూడెంట్ స్టడీస్ కోసమంట ఆఫీస్ వర్క్స్ కోసము ఇంగ మేన్ కరోనా టైమ్ లో ఎంత యూజ్ అయింది కదా ల్యాప్టాప్స్ ఫోన్స్ ఆన్లైన్ క్లాసెస్ కోసము
అవును కదా ఆన్లైన్ క్లాసెస్ మీటింగ్స్ ఇంకంతా చాలా యూస్ ఫుల్ అయ్యాయి వాటి వల్ల
నౌన్ ఇంగ స్మార్ట్ ఫోన్ లేకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత ఇంపాసిబుల్ అనిపిస్తుంది నాకైతే
అది నిజమే మేన్ గా కమ్యూనికేషన్ కోసము పేమెంట్స్ కోసము ఎక్కడికైనా వెళ్ళాలంటే మ్యాప్స్ కోసం ఏమన్నా నేర్చుకోవాలంటే లర్నింగ్ యాప్స్ కోసం ఇదంతా ఒకే డివైస్ లో ఉండేదంటే స్మార్ట్ ఫోనే
ఊమ్ నానింగ ఎక్కువ యూస్ లో ఉండేదైతే వైఫై రూటర్ అది ఇ ప్రతి ఒక్కర ఇంకా ఇంట్లో ఇన్స్టాలేషన్ చేపిచ్చు కునేస్తన్నారు అంటేది రిచార్జ్ చేసుకోకుండా ఫోన్స్ కి వైఫై రీచార్జ్ చేసు కుంటే ఇంగ అందరికీ వచ్చేటట్టు
ఇంకా దాంతో పాటు స్మార్ట్ టీవీ అండ్ స్మార్ట్ స్పీకర్స్ కూడా పాపులర్ అవుతున్నాయి
ఉమ్ అవును హోమ్ థియేటర్ అంట ఇవి చాలా మంచిదంతా థియేటర్ ఫీలింగ్ వచ్చేటట్టు చేసుకుంటన్నారు ఇంట్లోనే
ఇంకా ఈవి వెహికల్స్
ఆ అవి చాలా పాపులర్ అయ్యాయి ఇంగ ఫ్యూచర్ లో కూడా ఎ క్కువ అవే అంట కదా వచ్చేది పొల్యూషన్ తగ్గించడానికి అవీ తీసుకోన్ వచ్చానంట
అవును కానీ ఛార్జింగ్ చేయాలా కంపల్సరీగా
అవును అప్పుడ్ కొంచెం కరెంట్ బిల్ ఎక్కువనే వస్తుంది అనుకో ఇంగా ఎలక్ట్రిక్ కార్స్ కుడ పెరుగుతున్నాయంట కదా
పెరుగనీ పొల్యూషన్ గొంచెమన్నా తగ్గుతుంది కదా అప్పుడన్నా
అవును ఇవే కాదు ఎలక్ట్రిక్ వెహికల్సే కాదు కొంచెం బై స్కిల్స్ కూడా కొంచెం యూస్ చేస్తే అయినా బైస్కిల్స్ గుడ కొంచెం ఎలక్ట్రిక్ మోడల్స్లో వచ్చేస్నాయ్ కదా
ఔను పెద్దలింకీ సపోర్ట్ చేస్తాయి అవి
అవునంట తిన్నావా నువ్వు
లేదు ఔన్ తినాలి
ఉమ్ సర్లే వెళ్ళి తినేసి మళ్ళ మెసేజ్ చెయ్
సరే అయితే బాయ్
బాయ్